హలో బాన్నారండి
బాన్నమండి మీరు బాన్నారా
ఏం కాఫా
తిన్నారా అండి
తిన్నామండి మీరు తిన్నారా ఏం చేయిలేదు గమ్మున ర్చొని ఇంట్లో ఉన్నాం మ్మ్
ఏం కూరండి
టొమోటో కర్రీ చేస్ మమ్మీ
ఆ టమోటా కూర్ బాగుంద ఏం చేయలేదండి చల్లగాలికి అలా కూర్చొని ఉన్నం
మ్మ్ మీఇంట్లో అందరూ బాన్నారా తిన్నారా
ఆ
తిన్నారా
ఆ తిన్నామండి
ఏంటి విశేషాలు కార్యయాప్ ఇప్పుడు కాల్స్ చేయడం కొంచెం కష్టమయిపోత్
అవునండి మనం చేసిన టైంకి వాళ్
వాళ్ళు తీయడం లేదు మ్మ్ అదే వాళ్ళు తీస్తే మనకు బెనిఫిట్ ఉంటుంది తీకపోతే ఎలాగా కనీసం అది ఆప్షన్ అన్నా ఇచ్చునుంటే బాగుండు చేసిన దానికి ఒక టెన్ రూపీస్ అట్లా అయినా పెట్టనున్నింటే బాగునుండేది
ఆ ఓకే అండి
మ్మ్ ఇంకేం లేదు సరేనండి